హాయ్ అండి బాగున్నారా
బాగున్నానండి మీరు బాగున్నారా
ఆ బాగుందండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి
అయిపోయిందా అండి పని
ఆ పని అయిపోయిందండి
ఏమంట చేశారండి ఈరోజు
ఈరోజా అండి కాకరకాయ ఏమంటారు ఫ్రై అండి డీప్ ఫ్రై పొడి పొడి లాగా చేసామండి
అవునండి కొంచెం డల్లుగా వస్తుంది వాయిస్
ఏమో అండి ప్రా ఏదనా ప్రాబ్లమ్ ఉండవచ్చు
అవునా ఓకే ఓకే ఇప్పుడు క్లియర్ గా ఉంది
ఓకే ఓకే మీరేం కర్రీ అండి
మేమ అండి ఆ టమాటా చారు చేసాను
టమాట చారు ఓహో బక ఫ్రై ఆ
ఉ మీరు తింటారండి
ఇప్పుడా అండి మేము ఎప్పుడు తినమండి ఎయిట్ థర్టీకి అలా తింటామండి
ఆహా లేదు ఇట్లా కాంబినేషన్ లో మీరు తింటారా
మేము ఎప్పుడు కాంబినేషన్లోనే తింటామ అండి
అవునాండి ఇంకా త్రీ ఫోర్ డేస్ అయి మతే మ శ్రీరామ్ నవమి గదా టెంపుల్ కెల్తార
వెళ్తానండి టెంపోకి
అవునా మీ ఇంటి దగ్గర ఏమైనా టెంపుల్స్ ఉన్నాయంండి రామ్లవారిది
మా ఇంటి దగ్గరంత లేదు కానీ ఇప్పుడు ఏమంటారు స్టేషన్ దగ్గర అక్కడ ఉందండి
హ హ అక్కడ బాగా చేస్తారా కళ్యాణం
ఇది ఇప్పుడు ఉగాది రోజు ప్రతిష్ఠించారండి అయితే అప్పుడు కూడా కళ్యాణం చేశారు ఇప్పుడు ఏమంటారు శ్రీరామనవరిని రోజు కూడా కళ్యాణం చేస్తారు
అవునా మా దగ్గర ఇక్కడ రామాలయం గుడ ఉందండి ఇది చాలా బాగుంటది చాలా పెద్ద గుడి మళ్ళి అందులో శివయ్య ఉంటారు, అమ్మవారి గుడి, సుబ్రహ్మణ్య స్వామి, మళ్ళ పంచముఖ ఆంజనేయ స్వామి, చాలా పెద్ద ఉంటడు. ఇంకా అందులో రామాలయం అ అంటే రాములవారి కళ్యాణం చేస్తరు అచ్చం పెళ్ళి అంటే సేమ్ పెళ్ళి లాగా మొత్తం మనం పెళ్ళికి అరిటాకులు ఎట్లా వెట్టి చేస్తారో అవన్నీ వెట్టి చేస్తరు బాగుంటది
ఓహో చానా బాగుంటుంది అయితే అంటే ప్రసాదమూ ఇస్తారా అండి
భోజనాలు గూడా అవుతాయండి కళ్యాణం అయిపోయినంకా
ఓ భోజనాలు గూడనా
ఆ భోజనాలు అవుతాయి, మళ్ళా హడావిడి ఏముండదు అక్కడ మంచిగా పెద్ద హాల్ లెక్క ఉంటది, మంచిగా చైర్స్ వేస్తారు, వెళ్ళి కూర్చోవచ్చు, మంచిగా ప్ర ప్రత్యేకంగా మంచిగా ఆ కళ్యాణం చూడొచ్చు అండి.
మా దగ్గర అయితే ఇప్పుడు ఏమంటారండి జపనలు జేస్తారండి రాము రామౌ రాముడు గానీ ఉంటాయి గదండి మంత్రాలు అని అవన్నీ రోజూ శ్రీ ఉగాది నుంచి శ్రీనామ ఉర్ రామనవమి వరకు జపం జేస్తా ఉంటారు ఒక టీం
అవునండి ఇక్కడైతే చాలా బాగుంటది ఎప్పుడైనా కుదురు చరండి ఎందుకంటే మస్తు అంటే చానా డిఫరెంట్ గా చేస్తారు అసలు నేను చాలా గుళ్ళు చూసిన కళ్యాణం. బట్ ఈ కళ్యాణం మాత్రం నిజంగా ఒక పెళ్లి కొడుకు, ఒక పెళ్లి కూతురుకు ఏవి. ధంగా అంగరంగ వైభవంగా జేస్తారో అలా జేస్తారండి. మళ్ళీ భోజనాలు గూడా ఎలా వెడతారో తెలుసా గుంపులు గుంపులుగా అవసరం లేదు చ లైన్గా రా వెళ్ళి భోజనాలు తీసుకోవచ్చు. ఊమ్ మనకు
ట్లో ఏం బెడతారండి బో ఉజరం
ఆ ఫస్ట్ మెయిన్గా అయితే ఆ రోజు పులిహోర ఇష్టం గదా మామిడికాయ్ పులిహోర మామిడికాయ పులిహోర ఆ తర్వా త దేవుడుది రసం రామరసం తామరసం ఐడియా ఉందా అండి మీకు
అది ఏమంటారు దాన్ని ఏదో అంటారు మర్చిపోయాను నేను దాన్
బెల్లం వాట్ టరు ఇంకా అందులో ఇలాచి ఏస్తరు
మా దగ్గర వేరే అంటరండి ఏమంటారు దాని పేరు గుర్తొస్తలేదు
ఉహూ అది ఆ రోజు అతనికి ఆ దేవుడికి విశేషం అట్లా రామరసం ఖచ్చితంగా ఇస్ తరు ఆ తర్వాత ఆ మనకు పులిహోర అయిపోనంక అన్నం, పప్పు, వంకాయ, ఆల్గడ్డ, ఇగ రెండు మూడు రకాల. కూరగాయలు మంచి సాంబారు పా పుడాలు అరటి పండు మళ్ళీ ఆ తర్వాత మనకు అ ఏదన్న ఒక చిన్న స్వీట్ చాలా బాగా జేస్తారు అక్కడ అసల్ టైమే దేలీద్ తెలుసా
ఆ తెలుసండి అవును మా దగ్గర దాన్ని పానకం అనని అంటారండి పానకం
మీరు పానకమా రామరస్ సం అని అంటారు కొంతమంది పానకం అంటారు రామరసం అంటారు రెండు ఒకటే
ఉమ్ రెండు ఒకటే
ఉమ్ అంటే ఇంట్లో ఏమన్నా ప్రిపేర్ చేస్తారా అండి అప్పుడు శ్రీరామనవమి అప్పుడు
ఇంట్లో ఏం రామరసం ఏమి చేయమండి గుడిలోనే ఇస్తారండి
అవునా ఇంట్లో టెంకాయ కొబ్బరికాయ అట్లా కొట్టార
అ కొడతామండి కొడతాము పూజలు కూడా చేస్తామండి
కానీ ఆ రోజు ఆ రామరసం చేస్తే విశేషం అని అంటారు కదా ఎందుకంటే ఆ రోజు కళ్యాణం జరుగుతుంది
గుల్లో ఇస్తారు కదా అని గుళ్ళు తాగుతామండి ఇంకా గుళ్ళో నుంచి ఇంట్లోకి కూడా తీసుకొని వచ్చుకుంటామ అండి అంతే అందరికి పంచుతామండి ఇంట్లో వాళ్ళకి
అవునా ఇంకా మేమైతే ఆ ప్రతి సంవత్సరం ఆ ఇంట్లో చేసుకుంటాం అసలు యాక్చువల్ గా మా కు గోవింద రోజుల గుట్ట దగ్గర అక్కడ ఆ రథ రథయా లెక్క జరుగుతది అవును అది ఫస్ట్ కళ్యాణం అయిపోయినంక అయ్యగా ర్లు ఇట్ల వాడ వాడలకొచ్చి రామరసం ఇస్తూ వెళ్తరు
ఇంక
ఉం
అంటే చానా ఏస్తారా అండి ఒకటేసారి
అంటే ఒక చెంబుల కొంచెం కొంచెం కొంచెం పోసుకుంటపోతారు అది టూ త్రీ స్ట్రీ టూ స్ట్రీ ట్స్ అంతే మల్ల మొత్తం ఆ పక్ పక్కన ఈ పక్కన అంత కాదు జస్ట్ ఒక టూ స్ట్రీట్స్ మాత్రమే ఆయనే పానకం ఇట్లా చిన్న గ్లాస్ పట్టుకుని ఇట్ల ఇట్ల ఇట్ల పోసుకుంటా పోతాంటడు
ఓహో అలాగానా
ఉమ్ అటు సైడ్ బాగున్ టదండి అటు మళ్ళీ ఫస్ట్ ఆ రేపు కళ్యాణం అన్నప్పుడు ముందు రోజు రాత్రి ఆ హనుమంతుని యాత్ర ఉంటది
హనుమంత్ ఈ యాత్ర కూడా ఉంటదా
ఉ మ్ ఎందుకంటే స్వామి పెళ్ళికి రెడీ అవతారు కదా
ఉహ్మ్
ఏదో దొంగలాట అని చెప్పేసి ఏదో ఆడతా అంటారు అనమాట ఆ రా మ్ ఆంజనేయ స్వామి రథయాత్రల అయ్య గారు అక్కడ చెప్పుంటడు ఉమ్ అట్ల బాగుంటదండి డిఫరెంట్ అంటే స్టోరీ అంటూ ఏం చెప్పడు జస్ట్ ఆ పాటలు పాడుకుంట ఎల్తాంటరు అనమాట
రాముని మీద పాటలా
ఆ రాముని మీద పాటలు పాడుకుంట ఆ రథం ఒకటి ఉంటది చిన్న రథము ఆ చిన్న రథం మీద తిప్తా ఉంటారు అనమాట గల్లీలల
ఓ ఓ అలా గూడా బాగుంటుందండి అవును మా దగ్గర కూడా అట్లే చేస్తారండి ఇంకా రామూడిది యాత్ర ఉంటధి కదా మా మదర్ వాళ్ళు కూడా వెళ్ళారండి
అహా అవున ఆ ఇప్పుడేమో మంచిగా రథయాత్ర చేసేటప్పుడు మంచి కోలాటాలు ఆడతాల్లు గజ్జల తోటి చప్పుల్లు మంచిగుంటదండి పది రోజులు ఆ ఆ ఉత్సవాలు లెక్క జరుగుతయి గోవింద్రాజ్ల గుట్ట దగ్గర బాగుంటది ఎందుకంటే మేము చిన్నప్పటికాంచి వెల్లి ప్రతి సంవత్సరం వెల్తమ్ గుట్ట పైన దేవుడు గోవిందరాజులు అనమాట ఆయన దేవుడు ఇట్ల పడుకొని ఉంటడు చానంటే చానా ఫేమస్ మాకైతే ఇక్కడ
గోవిందరాజుల గుట్ట అంటే ఏ దేవుడు అండీ అంటే శివుడు సంబంధించిన
కాదు కాదు రాముడు హాహా రాములవారి గుడి కదా గోవిందరాజులంటేనే రామ్ రాముడు ఇట్లా విష్ణుమూర్తి లాగా పడుకొని ఉంటారు అనమాట దేవుడు ఆ ప కళ్ళ దగ్గర లక్ష్మీ అమ్మవారు ఉంట అది మాకు చే నారాయణ్ టెంపుల్ కదా
ఓహ
అంటే ఇప్పుడు మన నారాయణ అంటే అంటే మనకు అన్ని అవతారాలు అయిన్నాయి కదండి వెంకటేశ్వర స్వామిీ అన్న విష్ణుమూర్తి అన్న ఆ తర్వాత నరసింహ స్వామి కృష్ణుడు రాముడు అంత వాళ్ళే అదా ఉ నారాయణడ ఇ రాములవారి టెంపుల్ ఉంటారు అమ్మవారు అయితే మేబి సీతమ్మ అనుకోవచ్చు లక్ష్మీ అమ్మవారు అని కూడా అనుకోవచ్చు ఒకటేమో ఆ ప కళ్యాణం అయ్యేటప్పుడు రాములవారి సీతమ్మ ఉంటదండి అక్కడ ఇంకొక విగ్రహం ఉంటది అదేమో గోవిందరాజులు అంటాం ఒకసారి రెండే వస్తే మీకు కూడా తెలుస్తుంది అక్కడ
కైతే సమ్మర్లో ట్రై చేస్తానండి
రండి రండి రండిక్కడ చాల టెంపుల్స్ గుడున్నాయి. మంచిగ చూడదగిన టెంపుల్స్ ఉన్నయి, రామప్ప టెంపుల్ చూసిల్లా అండి?
సానండి
అవునా పె ఆ లింగం మాత్రం చాలా పెద్ద ఉంటది గదా?
అవునండి
ఉమ్, ఈ లక్నవరం చూసారా అండి?
లక్నవరమా చూడలేదండి
అవునా అది కూడా బావుంట్ టది అక్కడ సు స్పీడ్ బోట్ ఉంటది ఆ తర్వాత ఆ బోటింగ్ ఉంటది. ఆ బోటింగ్ లో దగ్గర దగ్గర ఒక ట్వంటీ మెంబెర్స్ దాక పడతరు, మంచిగా ఐలాండ్ లాగా అనిపిస్తామ్టది పాపికొండలక్ కు మనం ఏ విధంగా బోటింగ్ ఉంటదో ఆ విధంగా ఉంటుందండి మంచిగుంటది రండి ఒకసారి చూడండి మీరు కూడా వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్ అనేది తెలుస్తది కదా మీగ్గుడా. ఓకే అండి ఉంటాను